ఇ హలో
ఆ చెప్పు
ఏం చేస్తానావు.
ఓ ఏమి లేదు. అద్దం లో ఫోన్ నా మొఖం చూసు ఉండాల ఎట్లుందని
రూపు రేఖలు మారిపోయినాయి
రూపురేఖలు అంటే మారి పే మారిపోతయి ఇగ
అసలుకి ఎట్లాగాన పెట్టిలా ఈ అద్దం
ఆ నైన్టీస్ ఫార్టీ సెవెన్
మీటర్ ఎవరు కనిపెటిరు
అదే నైన్టీన్ ఫార్టీ సెవెన్ ముందు
ఆ నైన్టీన్ ఫార్టీ సెవెన్ అంటే
ఆ దాని ముందే దే అది
అంటే దాని ముంద నుంచి లేదా
ఉంది
ఏ నైన్టీన్ ఫోర్టీ సెవన్ ము
ఓ వో సెంచరీల కింద ఓ రాజుల రాజుల కాలల నుంచి అర్ధం అనేది ఉంది
ఫస్ట్ మనం ఫేజ్ చూసుకుని భయపడ్డట్డి గొర్రె వీడు అనుకున్నట్టుందీ
అదే అవును ఫస్ట్ ఊ వాళ్ళకు తెల్వదు కదా
మనమేనా ఉంటడం
చాలా చాలా భయపడి ఉంటారు
లేపోతే ఇలా ఆత్మ ఇట్లున్నదేమ అనుకుంటాడ
ఎ ఎంత మంది ఎంత మంది కుంజుతే ఒక చిరుతపులి బలాంటదా
ఏమో మనం ఎస్టిమేట్ చేయలేం
నేనొక వీడియో చూసినా అయితే అందులో ఒక ఐదారుగురు పెద్దోళ్లు ఐదారుగురు పెద్దోళ్ళు మంచిగా బలమైన వాళ్ళు అందరు పట్టి గుంజుతున్నారు
ఆ
ఒక్క సింహమే గుంజుతుంది అటు సైడ్ నుంచి ఆపోజిట్ సైడ్ నుంచి
సింహమా
సింహ పులి పులి
అది ఏ ఐ ఏమో ఏ ఐ వీడి వీడియో నేమో
లేదు లేదు లేదు ఏ ఐ కి దానికి డిఫరెన్స్ ఉంటది పార్క్ లలో ఉంటది కదా అంటే తెలుసుకోవడానికి అట్లా చేస్తారు ఒక్కొక్క దాని బలన ఎంతుంది అని
ఆహ
అట్లా పెడితే అద్దం కి అటు సైడు పులీ అద్దం కి ఇటు సైడు మనుషులు అదేమో గుంజుతుంది అ వా అమ్చునేమో ఐదారుగురు పట్టి గుంజుతున్నారు
ఆ
ఎంత మంది గుంజిన రాట్లేదు అది ఒక్కటే గుంజుతుంది అక్కడ
అవు మన గుంజితే ఎమ్మటే ఉరికొత్తది
అవునా
మరి అం
ని ని నీ బలం దేంతోని సమానం తెలుసా కుందేలు
అది నీదే నాది కాదు నీది నాకు చెప్తావ్
ఏనుగా లేకపోతే తాబేలు
తాబేలు బలం ఎక్కువ
దానికి పాదం తక్కువే కానీ పైన షెల్ ఒకటే బలంగా ఉంటదంతే
ఏదే బలం ఉంటది కదా ఉండదా
ఉండదు
అనుకుంటేసరిపోద్ద ఒకప్పుడు చిన్నప్పుడు గవ్వినవరా కాతలు తాబేలు కుందేలు కథ
ఇన్నా
తాబేల్ కుందేలు కథలు కథలుంటే
చెప్పాలనేన్
నాకే గుర్తులేదు నీకు గుర్తున్నయా అని అడుగుతాన్నా అందుకే
ఎట్లా అంటే ఇప్పుడు తాబేలు కుందేలు పోటీపేట్టుకుంటయి
ఆహ్
పోటీ పెట్టుకుంటే ఆ ఇద్దరు సమానంగానే వోతా ఉంటారు అందలా ఆ సమానంగా వోడు అంటే ఇద్దరు టేసారి స్టార్ట్ అయితరు
ఆ
స్టార్ట్ అయితారు ఇగ కుందేలు బయ్యబయ్య ఉరుకుతది ఒకటేసారి
ఆహా
ఉరికి ఏనుక తిరిగి చూసేసరికి తాబేలు రాదు చిచి ఆ తాబేలు రాదు తాబేలు రాదు
ఆది రాట్లే గాదని కుందేలు బంటదా
ఆ అప్పుడు ఏంజెత్తది తాబ్ నేను కుందేలు చి కుందేలు ఎంచెత్తదితాబేలు ఓచ్చేసరికి మాస్టైమ్బడుతది ఒక నాప్ ఏద్దామని పంటది
హ్మ్
అప్పుడేమైతది
కతం ఆ దాటేసిపోతది తాబేలు
ఏవుళ్ళూ గెలుత్తారు
తాబేల్ గెల్తది
కాదు
ఆహ్
నువ్ గెలుతవ్
ఏయో సో
తాబేలే కదా
ఉహు తాబేలు ఏందుకే
ఇంతసేపే చెప్పిన కదా, నువ్ తాబేలని.
తాబేలుకాదురా బాబు.
మరేంటో?
నేను సింహాన్ని, గర్జించే సింహాన్ని.
అయ్యే? దాన్ని జూత్తనే గజ్జుమంటది నీకు. తోకతోని
అంత సీన్ లేదు, అదేదొ నన్ను చూసి భయపడాలి. నేన్ దాన్ని చూసి బయపడడు కాదు.
అవున? అదే, దగ్గరపోయి చెప్పు.
దాని దగ్గర కాదు, దాన్ దూరంగా ఉండె చెప్తా నేను. దగ్గర పోయి ఎందుక్ చెప్తా?
దగ్గర పోయి చెప్పాలే, దగ్ గ్గర పోయి చెప్తావనే, నీకు ధైర్యం ఉందో లేదో తెల్తది
దాన్నే రమ్మను దగ్గరికి, నేనెందుకు పోతా? దాని ధైర్యం లేదా ఒత్తాన్, నా దగ్గరకొత్తానికి. ఆ చెప్పు?
ఓ, ఆ బో పట్టినవ్, పాయింటు పట్టినవు. దానికి అర్థం కాదు, మనుషుల భాష.
నేనా, సింహం భాషల చెప్తయితే? హ్మ్
మీకు సింహం భాష నీకు తెలుసు కదా, నువ్ ఎక్స్ప ఎక్స్పర్ట్ వి కదా?
అంతగా చెప్పియి అయితే?
ఆ? ఏంట్రా?
ఏమీ లేద్ దూ.
ఏమి లేదు అంటే నడవదు?
బ్బ చ్చ పాలి, ఫర్ ది ఫస్ట్ టైమ్ ఎలెక్షన్స్ ఫ్
టి, ఆ
ఈరోజు?
ఏంట్రా?
ఏమో చెప్తాన్నవ్ కదా, చెప్పు?
ఆ ఆ ఆ ఆ. ఈరోజు ఎంగాలే.
అర్దంగాలే?
ఈరోజు ఏం గాలే అంటాన్న?
అంతేనా? ఇంకేం జర్గలే?
ఏంటిది ఏం గాలేదు? అని అడగాల నువ్వు?
ఏం వద్దు, నాకినే ఊపిక లేదిప్పుడది. షి ఇప్పుడు నువ్ చెప్తే, అదే ఇన్ ప్పుడఅయిపోదది, క బో గంటలు పడుతదది. ఇగా ఫస్ట్ నుంచి పొద్దంత అదే, ఇగా లేస్ నా కంచి పట్టుకొని అత్తది ఇగది
మరి చెప్పాలి కదా
ఎ అంటుంది పెట్రోల్ అయిపోయింది
ఆ అ
మంచి ఇపువస్తంది ఇద్దమని చూస్తాన చిన్నగా
శీత ఇప్పుడ
ఒక మనీ ఉంటే సే టే గదా ఎ మైనా
ఆ
మనీ ఉంటే సెట్ చేయొచ్చు కదా
ఎందుకు
టిఫిన్ చేద్దామని
ఆకలై
యా యా
అ ఓకే అన్నీ కొట్టండి అన్నారు
ఎవరో
అడిగిల్లు ప్రైన్స్ దేనికో ట్వంటీ రూపీస్ కొట్టలాంట ఏ కొడ్తానని చెప్ తె లేవ్వు నా దగ్గర
సిస్టర్ని అడుగు సిస్టర్ ఉంటది గా సిస్ట తరు
ఏముంట డాడీని అడుక్కుంటా డాడీ మధ్యాహ్నమన్నడు కొడతా అని
మ కొట్టిచ్చుకో
అదే నేను మధ్యాహ్నం కొడతా అన్నాడు కదా అని చెప్పి నేను డైరెక్ట్ చూసుకుంట కొట్టేసిన అనే కొడితే ఇన్ సేఫ్ఫిషియంట్ అన్నది అదేంది అని చెప్పి చెక్ చేత్తే ఒక్క రూపాయి లేదు అం
మళ్ని కొట్టలేదు మరి నువ్వు ఫోన్ చేషి అడుగుతే కొడుతరు
నేనడగా నువ్ అడుగు
సరే మీ డాడి నంబర్ చెప్పు నేను అడుగుతా
చెప్ప
ఉహు అదే
తెలుసుకో
ఆకలితంది నవీనా కొడితే పోయి తిందాం ఎమైనా
ఇంగ
దబ్బున పైసల్ కొడితే పోయి తింట ఏమైనా
నా కూడా అకాలయితాంది
మధ్యం పెనా ఏమన్న జ్యూస్ గిట్ల తాగపోయినవ్
నా కాకలైతందంటే నీకు దిన్పియల్లారా
ఆ
మరి నాకేవల్ తినిపియ్యాలి మరి
నీకా మీ డాడీ దినిపియ్యలి
అయ్యో నువ్ దిన్పియ్యవా
నాగ్గర ఎప్పుడు ఉంటై పైసల్ ఉండవ్
మీ పైసలు
నాయా
ఆ
అది గగనమే నువ్వు దుర్గ పట్టుకోవాలి అది
ఓ పెద్ద చేత్తివి కదా పెద్ద పోతివి కదా
పోయినా పోయినా వచ్చినవి అన్నీ వేసుకపోయిను బ్యాంకు డెబిట్ అనా అని చెప్పి తిని నాకు ఎందుకు ఇంత అనిపిిచ్ పోక పోయినా అయిపో
నాతోని గోడవా పడి మరి
ఇంకా తెప్పిపోతే పెయినది మళ్ళీ ఎప్పుడైనా వాళ్ళ అర్జెంట్ టై లో కొడితే అవి అడి బికుతా ఇక మళ్ళా వాని కొట్ట అంటే ఎ కుతు బ్యాంక్ ఎవడో తీసుకుంటే
ఓకే బాయ్
బాయ్ బాయ్